బాగున్నా మీరు బాగున్నారా
బాగున్నా
ఏం చేస్తున్నావు
ఏం చేస్తా ఇంకా బోరు కొడతా
ఏంటి కాలేజ్కిి వెళ్ళలేదా ఈరోజు హలో హలో
చూంట
ఆ వినపడుతుంది వినపడుతుంది హలో కాలేజ్కి వెళ్ళలేదా ఈరోజు జో
లేదు వెళ్ళ వెళ్లి వచ్చేసా మధ్యాహ్నమే
ఆ నేను అన్నీ అయితే ఫ్రీగానే ఉన్నా
అవునా నీతో మాట్లాడితే కొంచెం టైం పాస్ అవుతుంది చాలా ఫన్నీ విషయాలు చెప్పు కొన్ని ఏమైనా ఏమైనా జరిగింటాయి కదా ఈరోజు
అవును నిన్న ఏం జరిగిందో తెలుసా మా అమ్మ ముందు నేను హీరో అయిపోయా
ఏంది
బామ్మ మా అమ్మ నేను ఉ నేను హీరోయిన్ అయిపోయా అనేది
ఓహో ఏమిటి రా ఆది నువ్వు హీరో అవ్వడం అంటే ఖచ్చితంగా ఏదో కామెడీ అయి ఉంటుంది
అవును నేను ఇంట్లో స్టైలిష్ గా టీ చేయాలని ట్రై చేస్తా తర్వాత అంటే డ్యాన్సు వంట ఆడుకుంటు పాడుకుంటూ అ ఇంకా వంట చేస్ డాన్స్ చేస్తువుంట బాగా చేస్తా ఇంట్లో వంటలు
హుమ్ అబ్బ నీ చేతి టీ అంటే దేవుడా కాపాడు ఆ ఇంట్లో వాళ్ళను అందరినీ
అయ్యో విను యూట్యూబ్ లో చూసి మసాలా టీ చేయాలి అనుకున్నా నేనైతే
అగు ఆగు కిచెన్ బానే పెట్నావ్ కదా అ అంత చెడగొట్టి రాలేదు కదా
అదే విషయం టీ కి బదులు సాంబార్ టీ అయిపోయింది తెలుసా
సరిపోయింది
ఆ పొరపాట్ జీలకర్ర మిరియాలు అల్లం వేసి మసాలా అని భావించా అని కానీ అది ఉప్పు కూడా వేసా తెలుసా
ఉమ్ ఉప్పా టీలో ఉప్పు ఉమ్ బాగా టేస్టీగా ఉన్నింటుంది అయి తె
అవును అమ్మ ఒక తీసుకొని నా ముఖం వైపు విసిరింది తెలుసా
మళ్ళ
నీ పెళ్ళి అయ్యాక నీ భర్త బతకడమే గొప్ప అనింది.
ఊ నాకు అదే అనిపిస్తుంది నీ ఫ్యూచర్ హస్బెండ్ రెస్టిఇన్న్ పీసే అయితే
ఆ ఆ
సరే ఊ అట్లే ఉండు నాది ది కూడ ఒక ఇన్సిడెంట్ ఉంది చెప్తాను.
చెప్పు చెప్పు అయితే
ఊ నిన్న నేను ఆన్లైన్ క్లాస్ అటెండ్ అయినా అనమాట
సరే నువ్వు చదవాల అనుకుంటావ చదువుతున్నావంటే ఇదే పెద్ద జోక్
ఏయ్ కరెక్టే కానీ చూడు టీచర్స్ ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తన్నారు.
ఆ
నేను వాట్సాప్ లో మేము అంటే స్టేటస్లు నేమ్స్ అవి చూసుకుంటా నవ్వుకుంటాన్నమాట.
ఆ
ఊ మళ్ళా సడన్ గా టీచర్ అడిగినారు. నా పేరు పిలిచి ఆ క్వేషన్ అడిగి ఆన్సర్ దిస్ క్వెషన్ అన్నారు.
అయ్యో పాపం
ఊ మళ్ళా నేనైతే చాలా టెన్షన్ అయిపోయిన ఆ టెన్షన్ లో ఇంకా మైక్ ఆన్ చేద్దామా వద్దా ఆన్ చేద్దామా అన్ వద్దా అని ఆన్ చేసి చేసిన వెంటనే నవ్వేసిన
బౌ బా ఇంకా వాళ్ళందరూ అంటే ఏంటి చెప్పకుండా ఏమి నవ్వుతాంది అనుకోవల్ల
సేమ్ టీచర్ షాక్ అయిపోయానాడా షాక్ అయిపో పోయి వాట్ సో ఫన్నీ నీ ఆ అంటే యా
నువ్వేం చెప్పావ్ అప్పుడు
అ అంటే సార్ మీరు చెప్పే కాన్సెప్ట్ చానా వెరీ ఇన్ట్రస్టింగ్ ఉంది సార్ అంటే
ఆ ఆ టీచర్ నమ్మారా అసలు నేను చెప్పిందానికి
హు లేదు నమ్మలేదు లాస్ట్కిఅటెండెన్స్ కూడా దొబ్ప్ప అటెండెన్స్ లో ప్రెజెంట్ అని వేసుకోకుండా నాట్ అటెంటివ్ అని మార్క్ చేసుకున్నాడు. నేను ప్రజెంట్ అయ్యేదే అటెండెన్స్ కోసము అటెండెన్స్ లేకపాయా
అయ్యో పాపాం నువ్వు అంతా అంటే ఆ పీరియడ్ మొత్తం అటెండ్ అయ్యి నీకు అటెండెన్స్ లేకపోతే నాకు నవ్వొస్తాంది ఇంకా
ఆ కదా నాకు కూడా చానా బాధఅయితుంది. ఆ చెప్పు చెప్పు
నేను జిమ్కి వెళ్ళాలని ఫిక్స్ అయ్యా తెలుసా
వావ్ ఇంకేం లే వండే ట్రాన్స్ఫర్మేషన్ ప్లాన్ చేసినావు కదా
ఎక్జాక్ట్లీ ఫస్ట్డేనే ట్రైనర్ అడిగారు గోల్ ఏమిటి అని
వెయిట్ లాస్ అన్నా నేన్ అంటే
ముందే వెయిట్ లాస్ లో ఉంటం వల్ల మళ్ళ వెయిట్ లాస్ంట మళ్ళా సరే మళ్ళా ఏమయ్యా
టెన్ మినిట్స్ ట్రెడ్మెల్ మీద నడిచాక నేను లైఫ్ లాస్ అనిపించ ది నాకైతే
ఆ హా..
అంటే ఇంకా అది ఫాస్ట్ ఫాస్ట్ గ ఎలిపోతుంటుందా
మ్
అలసిపోతాం చాలా
అవును అవునులే
నేను వెయిట్ లాస్ అయిదె వెయిట్ లాస్ అయ్యేదేమి లైఫ్ లాస్ అయ్యేటట్టుంది అనుకున్నాను నేను
చివరికి ట్రైైనర్కి చెప్ప పా సార్ నేను మెంటల్లీ ఫిట్ నాను ఫజ
మ్ మ్.. అంటే చానా జాగ్రత్తగా తప్పిచ్చుకోని వచ్చేసినావు
ఇంకేం చేస్తాము
అంతే లే మనం మోటివేషన్ తో పోతాం అంతే కదా ఏదైనా డిసిప్ ఎంత చేస్తే అయితది ఇంకా మ్.. లాస్ట్ నేను కూడా చెప్తా చూడు
ఆ చెప్పు చెప్పు
నేను మా ఇంట్లో రాత్రి ఫ్రిడ్జ్ లో కేక్ పెట్టిన
ఆ...
ఆ లేదు లేదు జస్ట్ ఊరికే తినాలనిపించా మ్ అందుకని తెచ్చుకున్నా
మ్..
మళ్ళా రాత్రి పూట అంటే చిన్నగా తింటూ అంటే అందరూ నిద్రపోయినాక మళ్ళా మెల్లగా తినాల అనుకున్నా
నువు సీక్రెట్ మిషన్ అని నువు
మ్... మళ్ళా లైట్ వేసి తింటూన్నా అప్పుడే మా న్నాన వచ్చి నా పక్కన నిలబడ
అయ్యో పాపం
ఆ యవరు పాపం నేనే ఆ అ పన్నెండయితంది లే
ఆ
అప్పుడు మననేమన్నంటే ఆ అద్ద రా రీలో కేక్ తింటున్నావా లేకపోతే తే బ్రేక్ఫాస్ట్ ని ఇప్పుడే చేేస్తానవా అన
మ్ నిజంగా మన లైఫ్ అంత కామెడీ కదా
ఆ కామిడి కామెడీ గానే ఉంది ఎంత సీరియస్ గా ఉండాలనుకున్న మన లైఫ్ ఎందుకు ఇంత కామెడీ అయిపోతుంది అంటావ్
నిజంగానే ఏం చేస్తాం ఇంకా మనం అట్లా ఉండేసరికి కీ
ఎప్పుడు సీరియస్నెస్ వస్తుందో ఏమో
నెక్స్ట్ టైం బయటికి వెళ్దామా
ఆ వెళ్దాం వెళ్దాం అయితే మాత్రం నువ్వు మాత్రం టీ చేస్ పెట్టకమ్మా
సరే సరే నేను నువ్వు అంతగా అన్నాక నేను ఎందుకు చేసి పెడత చెప్పు ఆ టి చేయడం ఎందుకు నేను డైరెక్ట్గా ఫుడ్డే చేస్తా ను
ఓయమ్మ అయితే నేను రాను కూడా రాను
అయ్యో నేను బాగా చేస్తా యూట్యూబ్ లో చేసి మంచిగాని కోసం ప్రిపేర్ చేశా నేను
చూసి మసాలా టీ చేసినప్పుడే నాకు నమ్మకం వచ్చింది నీ మీద
ఏం లేదు నేను అన్నీ చేసినా తెలుసా అంటే మిరియాల అంటా అదే అదేంటీ అల్లము
అన్నీ వేశావు అలాగే దాంతోపాటి ఉప్ ఉప్పు కూడా వేసేసావ్
ఆ షుగర్ ప్లేస్ లో ఉప్పు వేసేసిన అంతే తేడా ఆ ఈ సారి అట్లే మిస్ చేయ
ను చూసి వదిలేసింది ఉం నేనైతే నమ్మ నమ్మ
మా అమ్మ పాపం ఏం చెప్పలేకపోయింది కానీ నన్ను బాగా తిట్టింది
ంగ తిట్టాలి లే తిట్టకపోతే ఇట్లా మంచుల్ ప్రాణాలతో ఆడుకుంటావా నువ్వు
ఇంటికి గెస్ట్ లు వస్తే అట్లనే చేసి పెడతావా అని
ఉమ్ అంతే కదా
ఆ ఏం చేస్తాం
సకా ఏంగ్ కాలేజ్ పోలేదా ఈరోజు నువ్వు
పోయినాను మా కాలేజీ లో రేపు మొన్న అడిపిస్తుందా
హమ్
ఇంకా తెలిసిందేదే కదా ఈ రోజు క్లాసుకి పో బుద్ధి కాలేదు ఇంకా నిన్ననే వచ్చినాను పీజీకి పండగ అయిపోయి ఇంకా ఆఫ్టర్నూన్ వరకు ఉన్నా ఉండినా ఉండినా ఇంగా ఉండబుద్ధి క కాల నాకు కాలేజ్ లో క్లాస్ లో ఉండ బుద్ధి కాల ఆ అందుకే గర్ల్స్ అందరినీ వెళ్ళిపోదమా ఆఫ్టర్నూన్ నాకు ఎనబుద్ధి కాలే అని చెప్పన్నానా మా ఫ్రెండ్స్ తో ఆ అంటే కొ కొంతమంది సరే వెళ్ళిపోదాం అన్నారు ఇంకా కొంతమంది మా ఫ్రెండ్ ఉందిలే తను ఉందా ఉన్నం అంటుంది అంటే తను డే స్కాలర్ ఆ తను బస్ కోసం వెయిట్ చేయలేదు అదే ఈవినింగ్ అయితే వ్యాన్ లో వెళ్ళిపోతుంది
ఆ అంతే లే ఆరాం గా వెళ్ళిపోవచ్చు వ్యాన్లో అయితే
అవును నీ నేమ్ తెలుసా ఉంటే ఆ ఉ అంటే అందరు ఉండాలా లే అంటే అందరూ వెళ్ళిపోవాలా అనేసి అంతే మా ఫ్రెండ్ కూడా లాక్కొని వచ్చేసాను నేనైతే
సరిపోయినవ్
వాళ్ళుంటే మాకు కూడా అటెండెన్స్ పడేది
ఉహు
కానీ వచ్చేయలా అందరూ అంతే
అంతే ఎవరు ఉండకూడదు క్లాస్ లో ఉంకా
అవును అంతేఉమ్ మన ఫ్రెండు హ్మ్ సరే సరే